అ
హలో
హలో
ఆ అండి
ఆ బాగున్నామండి చెప్పండి కొంచం గట్టిగా
మీరు బాగున్నారా
ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదండి చదువుకుంటున్నా వర్షం వచ్చేలా ఉంది ఏని చేస్తం
చెప్పండి
అదే ఏం చేస్తున్నారు మీరు ఈక తిన్నారా
ఆ తిన్నాం కలిగనే ఉన్నాం ప్రజెంట్ పడుకోవాలి ఇగ పిల్లలు పడ పెట్టాలి
డోర్ సౌండ్ పిల్లల్ని స్కూల్ కి పంపారా ఈరోజు
మీరేం చేస్తున్నారు
నేనా ప్రజెంట్ చదువుకుంటున్న
అవునా ఉ హు ఎన్వరాల్మెంట్ గురించి ఏమైనా మాట్లాడతారా మీరు
ఈ ఎన్న్మెట్ అ మొత్తం కాలుష్యం కదండి ఇప్పుడు సిటీలలో వచ్చే బాగా చెట్లు లేక మొత్తము పొల్యూషన్ చేస్తున్నారు
ఉ
పొల్యూషన్ మొత్తం అవుట్ కట్ అలో మొత్తము చెత్త అనేది పడేస్త చెరువులలో కాలుష్యం చేయడము ఇదేదో ఏదో ఒకటి కాలుష్యం వల్ల పాపం జంతువులు నీళ్లు తాగి
ఉ
చనిపోతున్నాయి కదా
ఆ ఈ చెట్లని పెంచడం కింటే ఎక్కువ నరికేస్తున్నారు
ఉ అవును అసలు చాలా నరికేస్తున్నారు మొత్తం పచ్చదనం అనేది లేదు ఇప్పుడు చెట్లు ఉంటేేమో మనకి ఊర్లలో అసలు జంతువులు కూడా కోతులనేవి ఊళ్ళల్లోకి ఎట్లా వస్తున్నాయి ఊర్లలో ఒక్క ఊర్లో కోతి లేకుండా లేదు ప్రతి ఊర్లలో కోతులు వస్తనే ఉన్నాయి
ఆ
ఆ చెట్లు ఉంటే మంచి ఆ చెట్లు అందులోనే ఉండి ఏవో ఒక ఆహారం తింటూ ఉంటాయి నా ఫార్ములా అని ఏదో ఒకటి వారికి తోచినంత మరి ఇప్పుడు వీళ్ళు అంతా చెట్లను చేయడం వల్ల అసలు ఇట్లా జరుగుతుంది
ఉ అడవులోలను నరికేడకు నరికి వేడ నరకి వేయకుండా అట్లనే ఉంచుతే ఈ జంతువులు అడవిలో ఉండేది ఎవరిని ఏమన పోవు మన కోతులు మనుషులనే కరు స్తున్నాయి ఇప్పుడు ఈ ఇంలల్ల ఇంలల్లా నా చెట్లన్ గూడా కొ పెట్టేస్తున్నారు కోతులు వల్ల
అవునా అండి
ఉ చెట్ల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి చెట్ల చెట్ల తోటి ఆయుర్వేదిక్ మందులు తయారు చేస్తారు
ఉ అవును ఆయుర్వేదిక్ మందులు ఎట్లా అని అంటే ఈ మోకాళ్ళ నొప్పులు ఫిజియోథెరపీ ఇస్తే వాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళకి ఏదో ఒక చెయ్యి పడుకోవడం అలా ఇలాగలుగుతా ఉంటారు కదా
ఆ
వాళ్ళకైతే ఈ ఆయుర్వేదిక్ మందులు మంచిగా పనిచేసిన టాన్
చెట్లా వేర్ల నుండీ, బెరడు నుండి. ఇట్లా చెట్ల యొక్క ప్రతి పాట్ యూజ్ అయిద్ది మనకి.
కానీ ఆ చెట్ల మందుల వల్ల, చాలా బాగా అసలు యూజ్ ఉంటది. ఎందుకంటే మనకీ అ నాచురల్ అనట్టే గదా, ఇప్పుడు ఈ మెడిసిన్ హాస్ప. టల్స్లలో మెడిసిన్ వేరు, ఈ చెట్ల మందులు వేరు.
ఊహ్
కానీ ఇప్పుడూ చాలా ఎట్లా అంటే పర్యావరణాన్ని మొత్తం నాష్టం చేసింది, ఈ ప్లాస్టిక్ కవర్స్ అని ఎయిర్ పొల్యూషన్. అనేసి చెట్లు కొట్టేయడమూ ఇప్పుడూ విలేజస్లల్లో కూడా ఎక్వ అసలూ టయట్లే గదా ఉన్న చెట్లను గూడా అన్ని కరాబ్ జేసి, అనేసీ గట్టడాలు. వేట్ అడుగుతుంది ఎక్కడై
ఆ
ఇరిచామనా ఇంగ ఇప్పుడు ఈ చెట్లూ కొట్టేయడం వల్లా వర్షాలు గూడా రన్ అయితున్నాయి ఎందుకంటే
ఆ సకాలంలో వడవు
అక్కడక్కడా ల్సో గూడా అదే అక్కడక్కడ ఇ డు వర్షాకాలము స్టార్ట్ అయ్యే ముందు ఆసిడ్ బేస్ ల్ల గూడా
ఆ ఇప్పుడు గవర్నమెంట్ అ తహారం అనే లాస్ట్ గవర్నమెంట్ అర్థాహారం అనే స్కీమ్ దెచ్చింది.
ఊహ్ అవును హర్థహారం అని స్కీం దెచ్చింది అని టిన్యం ఎవరు జేస్తున్నారు ఎవ్వర్ చేయట్లే అస్సలు, ఎంతో ఒక్క మంది జేస్ న్నారు అయిపోతుంది.
ఆ కంటిన్యూ ఏస్తే బాగుండు చెట్లను పెంచడం తక్కువైతాంది, కొట్టేయడమే ఎక్కువైతాంది.
ఆ ఆ నీళ్ళల్లో గూడా కాలుష్యం జరుగుతాంది, ఆ కెమికల్స్. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఎక్కువ అయిపోయినాయ్. ఇండస్ట్రీస్ వల్ల మొత్తం కాలుష్యం అనేది జరుగుతుంది
ఊ అలాంటి వాటికి గవర్నమెంట్ పర్మిషన్ ఇయకుంటే
బాగుంటది అసలు ఆ అన్ని క్లోజ్ జేయడం, సీజ్ జేయడం, అట్లా జరుగుతే. మంచిగ అందరు బాగ్ బాగా ఉన్నాయండి కానీ ఇప్పుడు ఆ ఇండస్ట్రీస్ వల్ల స్మెల్ వచ్చి ఆ కెమికల్స్ వస్ అనారోగ్యం పాలయ్యి. ఇదంతా పెద్దగ నడుససాంది అసలు, సిటీలలల్లనయితే ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ అ అయితే. నీ బండ్లు నడుస్సనే ఉన్నయ్, ఒక్క దగ్గర గూడా బండ్లు నడవకుండా అనేది లేదు.
ఆ
ఈ సిటీలో అయితే అసలు చెట్లే ఉండవు
అవును అసలు ఒక్క చెట్టు గూడా లేదండి అస్సలు పార్క్ లల్లో గూడా ఉన్నాయ గాని అవి చిన్న చిన్న చెట్లు, ఆ చిన్న చెట్లు ఇప్పుడు నిజాల్ ఎప్పాలన్నా. మన ఊర్లల్లో ఈ వేప చెట్లు ఉంటాయి గదా, వేప చెట్టు అనేది. డాలి మంచి గాలినిచ్చి ఆ ఒక మంచీ అంటే బ్రత్కడానికి ఆ గాలి పీల్చుకోడానికి మంచిగ ఉంటది. అ
ఉమ్
స్వచ్ఛమైన ఎయిరు వస్తది వేప చెట్టు నుండి
మ్మ్ ఆ ప్లాస్టిక్ గడ్డే ఏమో కోస్తరు పార్క్ లో ఉమ్
కానీ ఆ కూరగాయాలని అట్లా ఇట్లా ఏదో ఒక కాలుష్యం అయితే నడుస్తానే ఉన్నాద్
ఉమ్ గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ చేస్తే బాగుండు
వాళ్ళు గవర్నమెంట్ అంటే వాళ్ళకి ఇప్పుడు అట్లా చేస్తే ఎట్లా అండి మనీ రావు ఏం రావు, ఇప్పుడు ఇట్ల వదిలేస్తేనేమో మనీ వస్తున్నాయ్ ఎవరి ఇష్టము వాళ్ళదే అయిపోయింది ఇప్పుడు ఎవరైయినా పట్టిచ్ కుంటే బాగుండే ఎవరు పట్టించుకోక పోయి సరి గేమ్ అయిపోయిన్ ఏమైనా కాలుష్యమే ఉన్నా కాలుష్యం లేకుండా ఇప్పుడు మళ్ళీ పర్యావరణాన్ని రక్షించ వాలి అనినుంటే మనలాంటి స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు ఒక స్టెప్ ఎస్తే గాని అది కాదు కానీ అసలు ఎవ్వరికీ లేదు ఈ ఆలోచన పర్యావరనాన్ని కాపడాలి గన్ కాని వెళ్ళడము కాలుష్యము చేయడమే జరుగుతుంది, సో ఉన్న వాటిని నాశనం చేసి. ఇట్లా కట్ కా చేేయడమూ అవి ఇవి చేసి అద్ చేస్తున్నారూ కానీ అసలు ఎవరైనా పెంచడము అలా ఎలా జూసినామా ఎప్పుడో ఒకసారి హర్తహారము అనేది కూడ అదే హర్తాహారం అనేది కూడా వాళ్ళు కొంచెం ఫేమస్ కావడానికి అట్లా చేసి ఆ స్కీమ్ ని తీసుకొచ్చి కొన్ని రోజులు అట్లా ముందుకి నడిపిచ్చిళ్ళుు గాని వాళ్ళు సొంతగా లేద్ దూర్లా పర్యావరనాన్నీ నాశనం చేయొద్దు కాపాడుదము అనే వేలనే వాళ్ళు ఫేమస్ కావడానికి అద్ చేేసి
హూ ఎన్విరాల్మెంట్ కాపాడాలంటే ప్రభుత్వం చేతిలో చేయొచ్చులే కానీ చేయరు వాళ్ళు
ఆ వాళ్ళకి అట్లాంటి ఆలోచనలు లేవు ఎప్పుడు
పెంచు కాకుంటే అలా చేయరు వాళ్ళు గవర్నమెంట్
ఒకప్పుడు ఉండేది వాళ్ళు వీళ్ళు ఇంటికి వచ్చి చెట్లు ఇవ్వడము అలా ఇలా చేసి అవి మళ్ళీ ఎంత పెద్దగానీ ఏంటి కాని మనసొప్పిన్ ఆ పెరిగినకదంతా వెళ్ళేది చూసుకొని ఆ పెంచిన వాటికి కూడా మనీ ఇచ్చేది
ఆ చెట్లు చెట్లు మన్ మనకి ఆక్సిజన్ ఇచ్చి అవి కార్బన్ డై ఆక్సైడ్ తీసుకుంది కానీ నైట్ టైమ్ లో అవి ఇక ఆక్సిజన్ తీసుకుంటాయంట తెలుసా ఈ విషయం
ఆ అవే ఇప్పుడు చెట్ల వయస్ టొమాటా అని జూసి ఉంటది కదా ఆ దాని ద్వారా
ఆ నైట్ పూట చెట్ల కింద పడుకోవద్దు అని అంటారు.
మ్మ్ కాని ఆ చెట్ల కింద పడుకోవద్దని అంటారు కదా నైట్ ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు బయట నుండి చల్ల గాలి వస్తది
ఆ చల్లగాలి వస్తది లే గాని మొక్కలు ఆ టైం లో ఆక్సిజన్ విడుచుకుంటాయి గదా నైట్ టైం లో సూర్యరశ్మి ఉండదు గదా
ఆ అవునవును డు ఇగ ఆకులు గాని ఇట్లా మొత్తం ఇట్లా విరబుస్తాయి గదా విప్పుకుంటాయి పువ్వులు
ఆ ఆ
చాలా మంచ్ బానే ఉంటది అసలు కానీ నైట్ గూడా కొంచెం చెట్ల దగ్గర ఉండాలి అంటే కష్టం. ఈ చెట్లున్న దగ్గర రాళ్ళ వర్షం కూడా బానే పడతదండి ఆ ఏదో ఒకటి నిజంగా చానా ఇబ్బంది అయితా ఉంటది.
ఉమ్ ఓకే అండి
ఉమ్ ఓకే అండి బాయ్ మరి ఉంటున్నా